హలో హలో హలో ఆ అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుందండి ఆ బాగున్నరండి మీరు బాగున్నారా అండి అవున ఏం అన బిజీ ఆ
ఆహా ఏం లేదండి నార్మల్గానే ఉన్నాను ఉమ్
చెప్పండి ఈ విశేషాలు ఏంటి
ఏం లేదండి ఇంతకు ముందే టీ తాగినం నార్మల్ గానే ఉన్నాం ఇప్పుడు వంట చేయాలి
అవునా ఆ తాగనండి టీ తాగాను ఇంతకు ముందే తాగేషాను
అవునా పిల్లలు స్కూల్ కెల్లోచ్చరా
ఆ వెళ్ళి వచ్చారండి
ట్యూషన్ కి వెళ్ళారండి
ఆ ఇప్పుడే ట్యూషన్ కి వెళ్లారండి
అవునా అండి
హూమ్
అయితే ఆ నా టాప్ ఇవ్వాల నార్మల్గ వంటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి
ఓకేనండి అవునండి చేస్తానండి
చేస్తారా అండి
ఆ చేస్తానండి
మీకు బిర్యానీ చేయడం వచ్చా అ
ఆ బిర్యానీ లేదండి మామూలుగా వంటలకు చేసుకుంటానండి
అవునా బిర్యానీ రాదా అండి హలో
ఆ లేదండి
ఆ ఆ ఆ మేమైతే బిర్యానీ చాలా బాగా చేసుకుంటాం అండి మా పిల్లలకి మా సార్ కి అందరికి చాలా ఇష్టం అండి బిర్యానీ అంటే ఇవాళ్ళ ఇంకా బయట కంటే ఇంట్లోనే చేసుకున్న అంటే మా పిల్లలకి ఇంట్లో చేసిన బిర్యానీ అంటేనే చాలా ఇష్టం అండి బయట అంత ఫుడ్ మేం బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయము
అవునండి ఇంటికాడ ఫుడ్డే చాలా బాగుంటదండి బయట ఫుడ్డు అంతా మంచిగ ఉండదు ఆ ఎలా చేస్తారు ప్రిపేర్ చేస్తారో చెప్పండి
ఆ చేస్తామండి చెప్పనా అండి
ఆ చెప్పండి
అయితే అండ్ నేను చేసే ఆ బిర్యానీ చెప్తానండి మా ఇంట్లో చేసుకునే విధాన్ ఏ వినండి అయితే ఫస్ట్ మేమైతే బిర్యానీ చేసుకోవాలంటే మా ఫస్ట్ అంటే బిర్యానీ చేసుకోవాలంటే ఫ స్ట్ మేము బాస్మతి రైస్ తోటి చేసుకుంటామండి అయితే పాత బ బియ్యంలో కూడా రెండు రకాలు ఉంటాయండి కొత్త బియ్యం పాత బియ్యం పాత బియ్యం అయితే మంచిగా పొడి పొడి వస్తదండి బిర్యా నీ
కొత్త బియ్యం అయితే నండి
ఇట్లా మెత్తగా ఉప్మాలాగా అయిపోతదండి వాటర్ మొత్తం ఇంకి కొంచెం దగ్గరకి మెత్తగా అయిపోతది అది అందుకోసం అనేసి పాత బియ్యం ఉమ్ తీసుకొచ్చుకుంటాం అండి దాంట్లో కూడా మనము పాత బియ్యంని ఎట్లా గుర్తుపట్టాలంటే ఇట్లా ఏమంటారు ఉమ్ కొత్త బియ్యం ఏమో వైట్ ఉంటాయండి పాత బియ్యం వచ్చేసరికి కొంచెం గోధుమ కలర్ లో ఉంటాయండి
ఓకే ఓకే అండి
పాత బియ్యం ఏంటంటే ఎదిగొస్తది కొంచము రైస్ ఇంకా పొడి పొడిగా మంచిగా బిర్యానీ అంటేనే పొడి పొడిగా ఇట్లా ఉంటేనే బాగుంటది కదండి
అవును ఫుల్లు మో
తే ఆ బిర్యానీ చేస్తే ఆ అదే బిర్యానీ చేస్తే ఒక అరగంట ముందు ఒక పది పది పదిహేను నిమిషాలు మనం బియ్యం నానబెట్టుకుంటాం అండి
ఓకే చేయడానికి ముందే పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలీ కొంచెం
ఆ అవి నానబెట్టేసుకొని ఆ నియన్స్ అవి ఇవి కట్ చేసుకుంటాం అండి ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లా కట్ చేసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఉమ్ తర్వాత మళ్ళీ ఆయిల్లో లో ఆనియన్స్ ని ఆ బ్రౌన్ గా అంటే బ్రౌన్ గా వచ్చే వారికి వేంపుతాం అండి ఇంకా ఆపేయాలి అని కంటే ముందే ఒక వన్ టూ అవర్స్ ముందే చికెన్ తెచ్చుకొని ఉంచుకుంటాం అండి దాంట్లో ఆ ఏంటంటే అ వెల్లుల్లి పేస్ట్ పెరుగు పసుపు కారం ఉప్పు నెక్స్ట్ మసాలాలు ఉ అంతే కదండి సాజీరా లవంగా చెక్క గుండు మిరియాలు ఇవన్నీ వేసుకుంటామండి అండి మసాలాలో చికెన్ మసాలా ఉంటది కదండి బాద్షా మసాలా అవి అన్ని కలిపి మ్యారినేట్ చేస్తామండి అంటే ఒక గ రెండు మూడు గంట మనం ఎంత కలిపి ఎంత సేపు ఉంచితే అంత టేస్ట్ వస్తదండి ఒక గంట రెండు గంటలు అట్లా నానబడితే కొంచెం ఆయిల్ ఇవి పెరుగు ఇవి అన్నీ కలిపిట్లా కలిపేసుకుంటామండి
ఓకే అట్లా ఎందుకు ముందే ఎందుకు కలిపి పెట్టుకున్నాడండి చేసేటప్పుడు కలుపుకోవచ్చు కదా
అ లేదండి తీసుకుంటదండి తర్వా అప్పటి తప్పుడే అంటే అంత కొంచెం విడి విడిగా టేస్ట్ అంత రాదండి ఫస్ట్ కలుపుకుంటే టేస్ట్ బా వస్తది
అవునా
ఒ గంట రెండు గంటల ముందే చికెన్ తెచ్చుకున్న తర్వాత బియ్యం నానబెట్ ట్టుకుంటాం తర్వాత ఇగ బియ్యం నానబెట్టిన తర్వాత ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి ఆని మంచి ఎరినా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటామండి
ఓకే గోల్డెన్ కలర్
ఆ గోల్డెన్ బ్రౌన్ ఇంకా అవి కూడ బ్రౌన్ మొత్తం బ్లాకిష్ అయిపోతాయి కొంచెం తొందరనే తీస్తామండి తీసుకొని మంచిగా పక్కకు పెట్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఓచ్చేసరికి ఇంకేం చేస్త టే ఇగ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి మేము ఆ కొం వెడల్పు వె వెడల్పాటి బౌల్ అంటే ఇట్లా ఇన్న తీసుకుంటాండి ఫస్ట్ దాంట్లో కొంచెం ఏమంటారు బియ్యం ఎస్ఆర్ పెడతామండి దాంట్లో ఓల్ గరంమసాలా సార్ ఇప్పుడు మేము చెప్పినాక సాజిరా లవంగా పుండుమిరియాలు ఆకు వక్క నెక్స్ట్ అనసపు పువ్వు ఇవన్నీ వేస్తామండి అవన్నీ వేసి మంచిగా అంటే ఎసరులో ఇవి అన్నీ వేస్తాము కొంచెం అయి నానబెట్టిన బియ్యం తీసి ఎసర్లో వేస్తామండి ఇంకొక సైడ్ ఏంటంటే మ్యాగ్నేెట్ చికెన్ ఉంటది కదండి దాన్ని ఏంచేస్తాం వెడల్పుగా ఇట్ల బిర్యాని చేయ్యాలంటే వెడల్పు ఐనటువంటి పాత్ర కావాలి కదా దగ్గర కొంటే అ ఆ దగ్గరకి అయిపోతది బిర్యానీ పీసెస్ అవి ఇవి పొడి పొడిగా విడివిడిగా రావాలంటే వేడల్ పార్టి గిన్నెనే తీసుకుంటాం అండి బిర్యానీ బౌల్స్ వేరే ఉంటాయి కదండి
అవునవును నండి ఎందుకంటే అది మంచిగా ఎంత పెద్ద బౌల్ తీసుకుంటే అంత మంచిగా మన
ఉ సరే కింద అంటు పోకుండ మంచిగా పొడి పొడిగా ఒస్తుది అయితే ఏం చేస్తున్నాయా ఒక సైడ్ రైస్ పెట్టేస్తాం కదండి ఇవి అన్నీ వేసి అల్లం వెల్లులి పే సాజీర లవంగ గుండు మిరియా గుడు మిరియా
హ
ఇవన్నీ వేస్త మసాలా ఐటమ్స్ అన్ని వేస్తామండి వేసి కొంచెం ఆయిల్ ఎస్తాం కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కొంచెం ఆనియన్స్ వేస్తాము ఆ నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తాం ఎందుకంటే ఆ ఆ ఒక్కదానికి ఒకటి చేస్తమండి ఆ అవన్నీ ఏసి బియ్య దాంట్లో వేస్తే బియ్యం ఉడికే వరకి చికెన్ ఏం చేసు అంటే వేడలపాటి గిన్నెలో మంచిగా కింద నెయ్యి ఎస్తామండి ఎందుకంటే కోసం నెయ్యేసి మంచిగా చికెన్ రైస్ ఆల్రెడీ సైడ్ కి ఉడుకుతుంది కదండి
ఓకేే ఓకే ఓకే
చికెన్ కి కింద కొంచెం మంచిగా నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ పీసెస్ ని
ఓకే
పరిసినట్టు గిన్నెలో మొత్తం ఒకదానికి ఒకటి ఇట్లా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్క పక్కన మంచిగా చేసి ఇట్లా పెడతామండి కొంచెం లైట్ సిమ్ మీద ఉడుకుతూంటదండి చికెన్ కూడా ఎందుకంటే డైరెక్ట్ రైస్ లో వేస్తే ఏంటంటే ఉడికి ఉడికకపోతే ఇబ్బంది అయితది కదండి నాన్ వెెజ్ అనేది చా మంచి ఉడికిన తర్వాత తింటేనే మంచిది
మంచిది
అయితే అది సిమ్ము మీద కొంచెం ఉడక ఉడకనిస్తే మంచిగా ఉడుకుతుందిండి అప్పటి వరకు రైస్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి చికెన్ ఏంటంటే ఆహా లేదండి రైస్ సెంటిఫైవ్ పర్సంటేజ్ ఉడకాల అంటే ఇట్లా మనం ఒక పలుకు తీసి ఇట్లా చూస్తే విరి విరిగిపోవాలండి ఆ అట్లా అయిపోయిందంటే ఫైవ్ మినిట్స్ ఉడికిందనుకో ఫైవ్ మినిట్స్ అంటే నార్మల్ సిమ్ల్ ఉడి ఉడికిపోతదండి చికెన్ కూడా ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందను మళ్ళీ తర్వాత దమ్ పెడతాం కదండి ఇప్పుడు ఉడికిన రైస్ ఉంటది కదా నాకు ఏం చేస్తామం పీసెస్ అన్ని కిందనే ఉంటాయి కొన్ని పీసెస్ ఏం చేస్తాం తీస్తాం దాంట్లో కెళ్ళి ఆ దాంట్లకెళ్లి కొన్ని పీసెస్ తీసి ఏం చేస్తామంటే ఒక నాలుగైదు పీసెస్ కింద ఉంచి తర్వాత రైస్ ఇస్తామండి ఆ రైస్ కూడా డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి వెయమండి వాటర్లకెళ్ళి ఒక జల్లెడ లాంటిది తీసుకుంటాండి దాంట్లో వేస్తే వాటర్ అన్ని కింద కారిపోత వాటర్ లేకుండా తీసుకుంటే పొడి డాలి మళ్ళీ వాటర్ ఎక్కువ ఉన్నా కానీ మెత్తగా అయిపోతుందండి ఆ అయితే తర్వాత ఒకళ కొంచెం ఇట్లా రైస్ వేసుకుంటాం తర్వాత మళ్ళీ చికెన్ పీస్ మళ్ళీ కొత్తిమీర
లేయర్ లేయర్ లెక్క
ఆ
ఒక లేయర్ రైస్ ఒక లేయర్ అట్లా లేయర్ లేయర్
ఆ అట్లా వేస్తాం చికెన్ వేస్ స్తాము కొత్తిమీర వేస్తాము నెక్స్ట్ ఆనియన్స్ వేస్తాము ఇట్లా మళ్ళీ అట్లా రైస్ వేస్తామండి మళ్ళీ ఇట్లా ఒకదాని వెనుక ఒకటి వేసి ఆ మంచిగా దం పెడతామండి తర్వాత ఏం చేస్తాం దాని మీదకెళ్ళి కొంచెం ఏ ఫుడ్ కలర్ వాడమండి మేము ఎందుకంటే ఫుడ్ కలర్ వాడితే కొంచెం పిల్లలకి పడదు కదండి ఎపు
అవునండి ఫుడ్ కలర్ కంటే నేచురల్ గానే
ఆ నేను దానికి బదియ ఆ ఫుడ్ కలర్ కి బది అందులు నేనే ఏం చేస్తాన అంటే కొంచెం పసుపు వాటర్ లో కలిపి ఆ దానిమీద కెళ్ళి ఇట్లా ఎల్లో కలర్ లాగా వస్తుంది రైస్ బాగుంటది అనేసి కొంచెం పసుపు ఇట్లా వాట వేసి చేస్తానండి ఇట్లా పైన వేస్తా పుదీనా వేస్తా కొత్తిమీర వేస్తా మళ్ళీ ఆ చికెన్ పీసెస్ మళ్లీ ఆనియన్స్ వేస్తా ఇవన్నీ మంచిగా వేసి డెకరేషన్ లాగా మంచి కలర్ వస్తుందండి ఇవి అన్నీ వేసి ఏం చేస్తా మూత మీద బిందెలైన గంజులైన వాటర్ పెట్టి దాని మీద పెట్టేస్తానండి
ఓకే ఆ ధం కావాలంటది
షాలు దాన్ని వదిలేయాలండి సిమ్ము మీద మంచిగ ఇట్లా స్మెల్ బయటి రాకుండా మంచిగా చుట్టూరూ ఏదైనా క్లాత్ అయినా ఏదైనా పెట్టుకోవాలండి
ఓకే అండి మీరు చెప్తుంటేనే నోరు ఊరుతుందండి
నా అండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి
ఓకే బిర్యానీ అంటే నాక్కూడా చాలా ఇష్టం అండి ఓకే
మంచిగా అట్ల బిర్యానీ చేస్తామండి తర్వాత సర్వ్ చేసుకొని తినేసుకుంటే అయిపోతుందండి
బిర్యానీ కోసం చాలా బాగా చెప్పిందండి
సరే అండి విన్నందుకు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి మీ అమూల్యమైన సార్ టైమ్ ని మా కోసం స్పెండ్ చేసి నందుకు థ్యాంక్స్ అండి